హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నార
బాగున్నామండి
బోన్ చేసారండి
అయిందండి ఇప్పుడే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే తిన్నాము మీరు తిన్నారా
తిన్ననండి
ఏంటండి ఈరోజు స్పెషల్
స్పెషల్ ఏం లేదండి కలర్ రెస్ చేసిండీ అందులో కొ చట్నీ
అవునా
వీరేం తిన్నారండి
మేము పప్పు అన్నం తిన్నామండి
అవునా మీకు ట్రావెల్ అంటే ఇష్టం అండి
ఆ ఇష్టం అండి బాగా అంటే ట్రావెల్ చేయడం అంటే ఇష్టము కానీ జర్నీనే అ అంతే అంటే కార్ జర్నీ అంటే పడదండి ఏ సీ పడదు ఆ బైక్ లో వెళ్ళడం అంటే ఇష్టం
టే బైక్ లో అలా లాంగ్ డ్రైవా లేదా ఎక్కడికైనా ఊర్లే
డైవ్ అంటే ఇష్టం అండి బైక్ లో లాంగ్ డ్రైవ్ వెళ్లడం అంటే ఇష్టం కార్ లోనూ అంటే యా ఎండ ఎండకి తట్టుకోలేక కార్కు లో వెళ్తాము ఇబ్బందిగా వెళ్తాను
అ అవునండి
ఆ ఈవనింగ్ టైమ్స్ ఐ తే నైట్ టైం జర్నీ బావుంటదండి
ఆ అవునండి ఈవెనింగ్ నైట్ అలా ఎళ్తే కొంచెం డే వ్యూ క్లైమేట్ నీ ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూ చూస్ తూ ఉండొచ్చండి
అవునండి బైక్ లో ఆ జర్నీ బావుంటదండి అంటే చుట్టు
ఆ
ఆ బావుంటదండి కానీ కార్ లో గ్లాసెస్ ఎప్పుడూ క్లోజ్ చేసుకునే ఉండాలి ఆ ఏ సీ స్మెల్ నాకు పడదు అట్లయ్యి ఇబ్బంది పడుతూ ఉంటాను కానీ తప్పదు కదండి వేడికి తట్టుకోలేక ట్లోనే వెళ్తూ ఉంటాము
నాకు కూడా బైక్ జర్నీ అంటేనే చాలా ఇష్టం అండి
అవునా
టే ఎక్కడికైనా మాక్సిమం సోలోగా వెళ్ళడానికి ట్రై చేస్ సుంటా అండి ఎప్పుడైనా
ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు కదండి కబుర్లు చెప్పుకుంటూ వెళ్లొచ్చు అంటే సేఫ్ ఉంటుంది
టే అంటే క్లైమేట్ ని ఒకరే బా ఎంజాయ్ చేయొచ్చు డి అంటే పక్కనే ఎవరు లేకోకుండా కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది
అవునండి కరెక్టే మీరు చెప్పింది
అంటే ఫ్రెండ్స్ తో ఉన్న ఎంజాయ్ ఉంటుంది అండ్ మనకీ కొంచెం సేఫ్ టీ ఉంటుంది
అవునవును
అంటే బట్ మనకు మనస్ఫూర్తిగా మనకి నచ్చినట్లా మనం ఉండలేమండి
ఆ అవునవును ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు
ఇంక ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నీ
అది కామన్ ఎవరికైనా యది అది కామన్ అండి
ఇంకా ఫ్యామిలీ తో అయితే టెంపుల్స్ కి తప్ప ఇంగె ఇక్కడ ట్రిప్స్ అనేది వెళ్ళామండి
ఆ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్తాము ఇంకా ఆ ఇవి గుడికి అట్లా పోవాలంటే మాత్రం ఫ్యామిలీస్ తో కంపల్సరీగా వెళ్తాం
హ అంటే అక్కడ మనం చేసే పనులకి ఏదో విధంగా తిట్టించుకోవాలండి పేరెంట్స్ తో పక్క
అంటే మన ఆ అంటే ఆ చిలిపి చేష్టలనే కదా తిట్టేది
ఆ అవునండి
కానీ మనకి అవి పెద్దగా అనిపించవు చూసే వాళ్ళకి మాత్రం అలాగే అనిపిస్తాయ్
ఆ
మనం చేస్తాంటాం కాబట్టి మనకు అనిపీవు కానీ చూసే వాళ్ళ వి అనిపిస్తాయి కాబట్టి వాళ్ళు అరుస్తారు చేయకూడదు అలాంటి పనులు అని
ఇంకా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడయితే ఇంకా అంతే అండి
ఆ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఇంకా
ఎవరేమన్నా ఆమాట్ చెవులో గాని వేసుకోము మన పని మనందంతే
అవును అందుకే ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్తాంటారు
అవునండి రీసెంట్ రీసెంట్ గా ఎక్కడికైనా వెళ్ళారా మీరు ట్రిప్ కి
ట్రిప్స్ కా వెళ్తూ ఉంటామండి మామూలుగానే ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము అట్లా బీచ్లకి
ఆ అదే
ఆ బీచుల్కి ఫెస్టివల్స్కి అంటే ఇది టెంపుల్స్ కి పోతూ ఉంటామండి
అవు
అంటే ఎక్కువ ఫ్రెండ్స్ తో కాకుండా ఫ్యామిలీస్ తోనే వెళ్తూ ఉంటామండి
ఆ
అంటే సింగిల్ గా ఉన్నప్పుడుయితే ఫ్రెండ్స్ తో వెళ్లేకవుతుంది కదా
ఆ
ఆ ఉమ్ అందుకని ఇంకా ఇప్పుడు సింగిల్ లేదు కాబట్టి ఇంకా ఫ్యామిలీ కంపల్సరీ అ
నేను రీసెంట్గా ఓ టెంపుల్కి వెళ్ళామండి కనకదుర్గ టెంపుల్ కి
ఆ
ఫ్యామిలీతోనే ట్రైన్ లో వెళ్ళాము ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మాకు డిస్టెన్స్
ఆ అండి
నైట్ అంతా ట్రైన్ లోనే జర్నీ చేసాము
ఆ అమ్మవారిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది అండి అక్కడ అంత కలగా ఉంటుంది అమ్మవారు
అ ఇంకా అక్కడ ఈవినింగ్ టైమ్ క్లైమేట్ గానీ అంటేే మార్నింగ్ త్రీ కేమో రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగాము
మ్
ఇంకాక్కడ గుడి దగ్గరకి వెళ్ళాలకు ఒక సేవేన్ అలా అయిందండి
మ్
ఇంకా అంటే మధ్యలో ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఆ టైమ్ లో ఇంకా ట్రావెల్ లోనే ఉన్నాము అప్పుడు సన్ రైజ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి చూడ్డానికి
అవునా ట్రైన్ జర్నీ కూడా బాగుంటదం డి అంటే ఉయ్యలుగినట్టు ట్రైన్ ఊగుతూ
అవును అంటే వెళ్ళేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాము అండి మేము
అవునాా
వచ్చేటప్పుడు ఇంగ చిన్న పిల్లలీద్దరుండీ
ఆ
ఇగ వాళ్ళతో కొద్దిగా కష్టం అయిపోందండి
పిల్లలు తీసుకెళ్తే అట్లే ఉంటుందండి చిన్న పిల్లలు ఉం న్నారు అంటే పెద్దవాళ్ళకి రిస్క్ కానీ పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళలేం కదా
అంటే ఎన్నిసార్లు చొప్పినా పల్లాలకి ట్రైన్ కిటికి దగ్గరికి వెళ్ళడం డోర్ దగ్గరికి ర్ కొంటు వెళ్ళిపోవడం అట్లా చేస్తారండి
డోర్ దగ్గర పోయినారంటే చాల డేంజర్ అండి కిటికి దగ్గర అయితే కనీసం బయటకి చూస్తారులే అనుకోవచ్ చ్చు డోర్ దగ్గరికి వెళ్ళారంటే స్లిప్ అయిందంటే ఇంకా చెప్పలేము నా బాధ
అందుకే వచ్చేటప్పుడుఅయితే వాళ్ళని చూసుకుంటుండేకే సరిపోయిందండి మకి
ఆ ఇంగ మీరేం ఎంజాయ్ చేసింటారండి అలాంటప్పుడు
అ అండి అదే ఇంకా వెళ్ళేటప్పుడేము నైట్ టైమ్ నైట్ అంతా వెళ్ళాం జర్నీ చేస్
అ నైట్ టైమ్ జర్నీ అంటే ఏమంతా ఏమనిపిదు అంటే కొంతసేపు వెళ్ళుకుంటాము రిమైనింగ్ అంతా పడుకుం పడుకుంటాం ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు కదా అన్నట్టు నైట్ పడుకుంటాము అదే డేంజర్ ని అనుకోండి మనం మాట్లాడినా కొంచెం గేల చేసిన గోల చే టప్పుడు ఎవరు ఎం మాట్లాడరు
అవును అండి నైట్ టైమ్ కూడా అంటే మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నామండి
మ్
అంటే కొంతసేపు గేమ్ ఆడుకోవడం ఫోన్ లో
మ్ హు
ఇంకా వాళ్ళు చిన్న పిల్లల్ని ఇద్దరి పై నుంచి వాళ్ళని ఇట్లా పరబెడితలో పనుక్కోబెట్టాము ఇంకా వాళ్ళు కిందికేడ పడిపోతారో అని అప్పుడు వాళ్ళని చూసుకోడికే సరిపో పోఇంది సగం టైం
సగం టైమ్ అంతా అయితే మీరు పిల్లలతోనే గడిపేశారన్నమాట
అవునండి అ ఒక్కోసారి చెప్పిన మాట బాగా వింటారండి
పిల్లలతో గడిపేశారు అన్నమాట కంటే పిల్లల్ని చాలా కేర్ చేశారన్నదే చెప్పుకోవడమే మంచిది
ఆ అవునండి
చాలా కేర్ తీసుకున్నారంతే ఉ అంటే ఏం దెబ్బ తగిలినా కూడా ఏం తగిలించుకున్నా కూడా పెద్దవాళ్ళకే కదండి బాధ వాళ్ళు కొంసేపు ఏడ్చి ఊర్కే అయితారు కానీ తగిలిందంటే మనం బాధపడాల్సి వస్తుంది వాళ్ళకంటే
అ
ఇంకా అండి
అది నీ ఇష్టం అలా అయితే రీసెంట్ అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ అలా గోవాకి వెళ్ళామండి ఫ్రెండ్స్తో
వావ్ సూపర్ అండి
ఎస్తేనే ఉన్నావు అండి వెళ్ళాలనే
ఆ
కానీ మేము అనుకున్న ప్రతిసారి ఏదో విధంగా క్యాన్సిల్ అయిపోతుం
ఉ మొత్తానికి ఏం వెళ్ళొచ్చారండి
అవున మొత్తాను కోసారి వెళ్లామండి
అవునా ఇక గోవాకి వెళ్లారంటే ఇంగ ఫ్రెండ్స్ తో అది కాక ఫ్రెండ్స్ తో అంటే ఇంకా ఆగదు అని చెప్పలేరండి అయితే
ఫుల్ ఎంజాయ్ చేసామండి బాగా
అవును చేసింటారు
ఇంకా ఇద్దరు స్విమ్మింగ్ చేయరా అని ఫ్రెండ్స్ ఉండ్రి
ఉ
వాళ్ళని అదే పనిగా బీచ్ లోకి పిలుసుకొని పోవడం
ఆ వాళ్ళు ఇదే ఏడిపించారన్నమాట
అవునండి ఇంకా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సీ ఫుడ్స్ అన్ని ట్రై చేసాము
అవునా అండి మీకు సీ ఫుడ్స్ లో ఏది ఇష్టం
ఫిష్ అంటే ఇష్టమండి
ఫిషా
ఆ అంటే నార్మల్ గా నాన్ వెజ్ లోనే నాకు ఫిష్ అంటే ఇష్టం చాలా
ఉ కర్రీ, ఫ్రై, కబాబ్ ఏదైనా ఓకే
ఆ ఎక్కువగా కబాబు, ఫ్రై ఉంటాయండి
ఆ మేము కూడా అదే ఇష్టపడతాం అండి కర్రీ అసలు తినం అసలు కర్రీ తినం కానీ ఫ్రై గానీ కబాబ్ కాని తింటాం
అది చాలా మంది కర్రీ అనేది ఒక రోజు తర్వాత ఇంగా టేస్ బాగుంటుందంటారండి
అవునండి
ఇప్పుడు అంటే కర్రీ నేను ఎక్కువ తినను మాక్సిమం కబాబే తినేది
ఆ
వీక్ లో టూ డేస్ అన్నా తింటుంటా అండి ఫిష్ అయితే
ఉహూ
టే మా ఊర్లోనే చెరువు ఉంది
ఊహూ
కా ఫ్రెండ్స్ తో ఈవినింగ్ టైమ్ ఎప్పుడన్నా ఖాళీగున్నప్పుడు వెళ్ళి చాపలు పట్టి
వలతో పడతారా
హా లే గేలాల్తో అండి
ఆహా అగ్గ గేలుకు పె అది గాలం వేయడానికి దేన్ని యూస్ చేస్తారండి
ఎరలు ఉంటాయండి అక్కడే ఎరలు లేదా ఒక్కోసారి గోధుమ పిండి కోడిగుడ్డు కలిపి
ఆ అదే అవి ఏదన్నా దానికి పెడితేనే కదండి చేపలు తినడానికి రా ఒచ్చేది
అవునండి కా పెద్ద చాపలు పడితే ఇంటికి తీసుకువెళ్తామండి చిన్నవి పడితే అక్కడే కాల్చుకొని అట్లే తింటామండి అవి కూడా బావుంటాది సెన్ దానికి
ఊహూ అంటే క్లీన్ చేసుకోవాల కదండి అంటే దానికి కావాల్సిండేటివన్నీ మీరు ముందే తీసుకెళ్తారా
ఆ తీసుకెళ్తాం అండి ప్రిపేర్డ్ గా ఒక చాక చిన్నది
ఆ
ఇంకా కారం అలాగే పెప్పర్ అవి సాల్ట్ అవన్నీ తీసుకెళ్తామండి
ఊహూ
అయితే మీరు ఆ అంటే బయటికెళ్ళినప్పుడే గాదు ఊర్లో ఉన్నా గూడా బా హ్యాపీగా ఉన్నట్టున్నారు బి
అవునా అండి ఓకే అండి
మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు చాలా ధన్యవాదములండి
మీక్కూడా ధన్యవాదాలండి మీ సమయం మాకు కేటాయించినందుకు
సరే అండి